హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ
అప్పుడే మన మ ఆ తిరుమల గురించిన తిరుమలకి అప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తుంటిమీ ఇప్పుడు ఇంక మనం కొంచెం చదువులు ఎక్కువ అయిపోయి జాబులు ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గించాము బట్ వెళ్ళాలి మీరు
ఆ రీసెంట్గా వెళ్ళొచ్చినంమ్
ఫ్యామిలీ అంతానా ఫ్రెండ్స్ తోన
ఆ ఫ్యామిలీ పెద్దమ్మ వాళ్ళు వెళ్తుంటే పిలుచుకిని పోయింటి ఇంకా మన్న మా బావ వాళ్ళు కూడా వస్తామని పిలిచిరికానీం పోయిచ్చినాను కదా రే మన నేనేసి వెళ్ళలే
మ్మ్ మ్మ్
మాక ఇంకా పోలే అది ప్లాన్ చేస్తున్నా పోవాలని
అలా ప్లాన్ చేస్తుంటే వెళ్లాలనేసి కంపల్సరీగా వెళ్ళండి మళ్ళా స్కిప్ చేయకండి
ఆ మా ఫ్రెండు తను మేమంతా కలిసి పోవాలనుకున్నాము తిరుపతికి ఇది రెండు కలిసి వెళ్ళాలన్న
ఓకే ఆ
ఇంగ తిరుపతి మొన్న పోయిచ్చినను ఇప్పుడయితే కాద్ చూడు అంటే అరుణాచలంగాణ వెళదాంలే అనింది
మ్మ్
తను హైదరాబాద్ లో హై హైదరాబాద్ లో జాబ్ చేస్తుండ అది క్విట్ చేసేసి ఇంకా డే దీనికి బెంగళూరులో వాళ్ళు చెల్లెలుదంట్లో ఉందండి అందువల్ల ఒత్తన పోతానే ఉంటుంది అట్లా వస్తే అట్లే పోదాము అంటుండే మల్లి ఇంకేం చెప్పలే తను
ఒకవేళ మీరు వెళ్ళాలినుకుంటే మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క టెంపులకెళ్ళండి రెండు టెంపల్స్ కి ఒకటేసారి వెళ్ళాలంటే ఇంగ అసలు అవ్వదు మీ వల్లన జర్నీ కాదు కానీ అది పద్నాలుగు కిలోమీటర్లు నడవాలి మనం గిరి ప్రదర్శణ ప్రదక్షిణ అది తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మెట్లు ఎక్కి వెళ్ళాలని అంటే తిరుపతి తిరుమల మెట్లు ఇంగంతే ఇంగ అయిపోత హాస్పిటల్ బెడ్ మీద చూడాలి ఇంగ మనం అంతే
మెట్లయితే ఎక్కలేదు లె ఇంతవరకు నేను కూడా తిరుమలకి వెళ్ళినా డైరెక్ట్ బస్సు వెళ్ళి డైరెక్ట్ కొండమందికి వెళ్ళిపోయాను బస్సుకి వెళ్ళిపోయి
ఓకే కానీ మెట్ల ఎక్కి వెళ్తే బాగుంటది కదా అదే మెట్ల ఎక్క ఎకితే బాగుంటంది కదా
ఆ అన్నారన్నారు మేము వెళ్ళాలనుకొంటి మరి మెట్లు ఎక్కి వెళ్ళాలని ఇంగ మా పెద్దమ్మ నడిచలేదున్నట్టు
ఓకే ఒకసారి ట్రై చెయండి మరి అయితే మెట్ ట్లేక్కి ఎల్లడం చాలా బాగుంటది తెల్సా మేం ఎప్పుడు ఎల్లిన మేం చిన్నన్నప్పుడైతే బస్ తుంటేమి తర్వాత నుంచి ప్రతిసారి ప్రతిసారి మెట్లెక్కే ఎల్లినం అనమాట
మ్మ్ మా అమ్మ వెళ్లిండే అట్లా మెట్ మెట్లు ఎక్క అయితే మా బాబా వాళ్ళు పోతుంటే పిలుచుకొని పోయిండ్రా
బాగుంటది మెట్ల ఎక్కుతా నడుచుకుంటా అన్ని అంగలు ఉంటాయి మధ్య మధ్యలో అది బొరుగులు మామిడి పళ్ళు అన్ని దొరుకుతాయి ఆ
మా అక్క కొడుకులు అబ్బా మా అక్క కొడుకులు అంతేగా అ బజ్జీలు అన్న కరబ అ చూసినవనట్టు ఇంగ కొనిల్సిందే ఇంగ
చిన్నపిల్లలు కదా అంతే మరి
ఆ వాళ్ళకి తినిపచ్చేక సరిపోతుది మనం ఎక్కినంత జెపు
అవును బాగుంటది అట్లా
అయన చిన్న పిల్లలైన ఎంత బా ఎక్కుతారు తెల్ సా మెటీకలు దబా దబా దబా ఎక్కి పోతారు
చిన్న పిల్లలు కదా సరాసరదగ ఎక్కేస్తారు మన మన ఏజ్ ఎక్కాలంటే బెజార్ అవుతుది మన ఒళ్ళు బరువు అవుతుంది అనమాట
ఆచ్చి వా మళ్ళీ పెద్ద పిల్లలు గాని కాదు చిన్న పిల్లలు ఏం స్పీడ్ పోతారు వాళ్ళ స్పీడ్ కు మనం ఏడ అందం అనిపిస్తాం
ఆ చిన్నపిల్లలు కదా మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు అట్లనే యాక్టివ్ గా ఉండేటోళ్ళం పెద్ద అయ్యే కొద్ద్దీ మనకి ఇంకా అన్నింటి మీద బరువు లేజ్ అయిపోతాం అనమాట ట ఇంగ మ్మ్
ఎక్కడికి వెళ్ళలేదా చిన్నప్పుడు అట్ల
చిన్నప్పుడు అదే తిరుపతికి ఎక్కువ వెళ్ళేవాళ్ళం మళ్ళీ నెల్లూరు దగ్గర ఒకటి దర్గా ఉంది ముస్లిం స్లిమ్స్ ది అక్కడికి వెళ్ళే వాళ్ళ కశమూర్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి అట్లా మంత్ లో ఈసారి ఇం ఇప్పుడు కొంచెం ముందు ముందుకు వెళ్తుందిలేండి డిసెంబర్ లోనే అయిపోతుది అది ఆ ఊజోజ జరుగుతుంది అనమాట ఆ ముస్లిం ది అక్కడికి తీసుకెళ్ళలేవాడు నాన్న ఎప్పుడు బాగుంది అన్నమాట ఆ అని చెప్పేసి గంధం చేస్తారు బాగుంటుంది అక్కడికి వెళ్ళలే వాళ్ళము ఎవ్రీ ఇయర్ తిరుమలకి వస్తు వెళ్ళ వాళ్ళము తర్వా ఇంకా రసెంట్ గా నే ఫ్రెండ్స్ దీనికి ఆ ఏంటది గిరి ప్రదక్షణ అరుణాచలం కి ఆ రీసెంట్ గా వెళ్ళొచ్చాం అనమాట వన్ ఇయర్ అవ్వ వస్తుంది ఆగస్ట్ వన్ ఇయర్ అవుతుంది
మా చెల్లలు మీరు అంత వెళ్ళిలు కదా
అవునవునవును
హ
బాగుంది ఫ్రెండ్స్ అంతా అస్సలు నడవలేక కాళ్లు నొప్పిస్తున్నాయి ఇంకా ఇంక శివయ శివయ అనుకుంటే వెళ్ళిపోయామనమాట
ఆ
ఇంక వచ్చినగానే ఇంకా హాఫ్ డే పడిపోయినాం ఫుల్ కాలుప్పులు ఫుల్ నిద్రపోయినాంం ఫుడ్ కూడా తినకుండా పడుకున్నాం అనమాట ఇంకా హాఫ్ డే
మామూలుంగా ఐపోయింది ఎక్కి దిగి వచ్చటపటికి ఫుడ్ అది బాలే ఇంకా అనిపించేది ఎప్పుడప్పుడు పడుకుందామని ఆ తిరుపతి పోన్నప్పుడు అంతే మా పరిస్థితి రూములు ఎక్కడ దొరకలేదా లాకర్ తీసుకున్నాము ఇంకెక్కడ పడుకునేవి లేదు అందరూ ఆరుస్తూనే ఉన్నారు నైట్ అంతా
అవును ఇంక అక్కడ లాకర్స్ తీసుకుంటే ఇంక అందరు బయటనే ఉంట కదా అంతా బయట అక్కడే ఉంటారు జనాలు
ఇదంతా మళ్ళా ప్రొద్దునే దర్శనానికి వెళ్ళిపోయినామా ఫోర్ కి ఇం పోరుకు త తీము నైనుకి రాపో నిెన్మల్ పంపించారు నైన్ కింపోయి మళ్ళీ ఇంకా అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నవన్నీ వేణుగోపాల స్వామి టెంపుల్ అవన్నీ చూసుకొని వచ్చేసా
ఉ
టైన్ చూసుకొని వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోనాము మళ్ళా దర్శనం చేసి తినేసి మల్ల శ్రీ కాళహస్తి పోయిన నేను ఐతే ట్రైన్ తిరుపతి నుండి అట్లే శ్రీ కాళహస్తి
అ మేము కూడా వెళ్ళాం అప్పుడు
ఆ
అంటే ఇప్పుడు కాదు నేను స్కూల్ చదువుతున్నప్పుడు అనమాట విళ ఏంటి ఫ్యామిలీ
బాగుంది శ్రీ కాళహస్తి
ఉ అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే బాగా టైమ్ ఉంటుండ ఓపిక ఉంటుండే ఇంట్రెస్ట్ యాక్టివ్ బా బాగుంటుంది మనం ఇప్పుడు పెద్దయొక్క కొద్దిీ అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంది ఆ
ఆ జనాలు దోబుకొని రావాలంటే చిరాకుటుగా వచ్చేస్తుంది
నార్ ఇప్పుడు నార్మల్గా వున్నపుడు ఇప్పుడు చలికాలంలో పోవాలంటే చలి తట్టుకోలేం ఇంకా ఎండాకాలంలో అంటే అమ్మ తట్టుకోలేం ఈ ఎండలకి ఇంకా
ఇంగ హాలిడేస్ వచ్చనంట తిరుమల అడుతుంది
అస్సలు అవును ఫుల్ రష్ అంటే రష్ ఉండదు ఇంకా ఇంకా దాంట్లో వేస్తారు ఇంకా షెడ్లల్లో అమ్మా
ఇంకోొటి ప్లస్ పాయింట్ ఏంటంటే తిరుమల గురించి ఆ ఫుడ్ ఉంట
ఫుడ్ వాష్రూమ్స్ ఎక్కడ కాలంటే అక్కడ
అది అడుగుడుగునే ఉంటాయి అనమాట నాలాంటి వాళ్ళ కోసం ఉన్నట్టు ఉంటాయి అవయితే
ఎక్కడ లేవు అట్లా
ఆ
బాత్రూమ్స్క క్లీన్గా నేను ఇంతవరకు పోయిన చోట ఏడాని గుళ్ళకి అన్ని ఆ తిరుపతిలో ఉన్న బాత్రూమ్స్ ఎక్కడ ఇక్కడుండవు
అవును నిజమేదయితే బా మెయింటైన్ చేస్తారు
హ్మ్మ్ నాకు లడ్డూ ఇష్టం తిరుపతిలో
ముందు ఇంకా బాగుంటుండే ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గింది కానీ
పెద్ద వసలు
ఆ అంతే ఇక పోొయే కొద్దీ అన్నిీ మారుతా ఉంటా
ఇంకా జనాలు పెరిగే కొద్ది అంత పెద్ద పెద్ద లడ్డుూలు చేయాలంటే వాళ్ళకి అయితద
లడ్డుూ సైజు పె తగ్గింది రేట్ పెరుగుతది అనమాట
ఆ మంచి పీపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కాని ఇగ పెడతారు ఇంకా రేటు పెట్టుకున్నంతే వాళ్ళకి లాభం వస్తుంది తిరుపతికి వచ్చే ఆదాయం ఏంటి తిరుపతికి వచ్చే ఆదాయం దేనికి రాదు
అదే రోజు కోట్లల్లో వస్తుంది కదా ఇంకా
ఆ
హు
ఎన్
కోట్లు కోట్లే సంపాదిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి
ఆయనకు సేవ చేసే వాళ్ళు ఇ వాళ్ళకి ఇంకా మ ఇచ్చేదిేమి ఉండదు కదా ఇంకంత మిగిలిపోతుంది
బాగుంటది మనం కూడా సేవ చేయొచ్చు అంట అక్కడ వన్ డే అక్కడ ఏదో బుక్ చేసుకుని వెళ్తే
ఓ నెల ముందు బుక్ చేసుకోవాలంట
అవునవును చేసుకోవ అ వెళ్తే చెయొచ్చు అంట అది నాకు అంత ఐడియా లేదు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వెళ్తారు అనమాట
ఓ వన్ మంత్ ముందు బుక్ చేసుకోవాలండి అట్లా చేయాలంటే మనం
ఆ మంచిదే దేవుడికి సేవ చేస్తే ఫ్రీగా పుణ్యమన్న వస్తది అవునవును
వెంకటాద్రిండి ఇక్కడ వెంగమాంబ ది ఫుడ్ కింజడు అక్కడ బాగుంటుంది ఫుడ్
అస్సలు మనం హాస్టల్స్ లో కొంతమంది చేసేకి అంత ఇది చేస్తాడు వాళ్ళు అక్కడ అంత మందికి డైలీ
కరెక్ట్ టెన్ వరకే నీకు టిఫిన్ టెన్ తర్వాత రైస్ పెట్టేస్తారు వాళ్ళు చేసే వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చేయచ్చు ఆ చేసేకి ఓపిక బాగున్నట్టు
ఓపిక ఉంద టేస్ట్ కూడా అంతానే బాగుంటుంది మన హాస్టల్ లో కొంతమంది చేయనికి ఏదోటి ఒక తక్కువ ఎక్కువ చేస్తారు
పప్పు చేస్తారు పప్పు రసం స్వీట్ అన్ని చేసి పెట్టింటారు అది చేసేవాళ్ళకి హాండ్స్ ఆఫ్ చెప్పచ్చు
అవునవును నిజంగా వాళ్ళకి ఎంత ఓపిక బాబోయ్
అదే ట్రైన్ బుక్ చేసుకోలేదా వచ్చే లోపకి మేము ఎంత ఇబ్బంది పడినామా
అవునాహా రష్ ఎక్కువ ఉన్నప్పుడుయితే ఇబ్బంది పడాలా మరి మనము నార్మల్ డేస్ లో అయితే అంత ఉండదు.
పోయ్యేదఅప్పుడే బగ్ పోయినాం వచ్చేది అప్పుడు నైట్ గదాంగా నిక్ మేం నిద్ర పట్టింట అందరికీ సీట్లే దొరకలే మాకు దొరికినది ఒక సీటు దాంట్లో ఏడు మంది ఉన్నాం. ఎక్కడ కూర్చుంట్రు ఎక్కడ పనుకుంటారు తల్నాళ్ళు అడ్డుంది ఆ రోజు
రిజర్వేషన్ చేసుకోల అవును మేము కూడా అంత్ త్ వెళ్ళినప్పుడు బాగా పోయినామా ఇక్కడ నుంచి ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము మాత్రం నైట్ ట్రైను సీట్స్ దొరకలేదు చాలా ఇబ్బంది పడ్డామ్ అనమాట అసలు నిద్దరోస్తుందో ఓ పక్కన సీట్స్ లేవు అబ్బా ఎందుకు లే స్వామి ఇంగ టార్చర్ ఇంగా రోజు
ఏమ్ చేసెకుండద్ అంతే ఇగ
హ్మ్ అడ్జస్ట్ అవ్వాలి. ఇన్నీ ఇల్లి గో ఇంటికి వచ్చేంత వరకు ఊరిక వచ్చేంత వరకు అడ్జస్ట్ అయిపోవాలి. అనమాట సరే లే అని లేప్ లేకపోతే ఇగ అంతే ఇగ హలో హలో హలో హలో